హలో అండి ఎలా ఉన్నారు
బాగానే ఉన్నామండి మీరు ఎలా ఉన్నారు
నేను బానే ఉన్నాను ఏంటి ఏం చేస్ ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి మా అబ్బాయి పడ్డాడు ఇప్పుడు
హా అదే మొన్న అడిగితే మీరు ఏమేమి చదువుకున్నారు ఎందో చెప్తామన్నారు కదా చెప్తారమోని మండగానే ఫోన్ చేశాను
ఆ
మొన్న అడిగాను కదా చిన్నప్పటి నుంచి ఏమేమి చదువుకున్నారు ఎలా ఉన్ వాళ్ళు ఏంటి అని దాని గురించి చెప్తామన్నారు కదా అంత అదే చెప్తారని ఫోన్ చేసి చెప్తారా కొంచెం మీది స్కూల్ లైఫ్ ఎ ఎట్లా స్టార్ట్ అయి
మావి బెస్ట్ ఫ్రెండ్ ఆ హలో మేను చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళే వాళ్ళం అండి ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా సరదాగా రోడ్డు మీద నడుస్కుంటూ స్కూల్ చాలా దూరం ఉండ్ ది
చాలా దూర మా ఇంటికాడ నుం
ఆ ఆమీన్
ఎలా ఎళ్ళే వాళ్ళు నడిచి ఎళ్ళే వాళ్ళ సైకిలా
డొనేట్ రోజుల తర్వాత సైకిల్
ఆ తర్వాత ఎన్నో క్లాసు నుంచి సైకిల్ వచ్చింది నికు
ఆరో తరగతి
ఆరో తరగతి అంతకు ముందు ఐదో తరగతి దాకా స్కూల్కి నడించి వెళ్ళే వాళ్ళ
ఆ అవును
మీ స్కూలు దగ్గర దూరమా అండి
ఐదో తరగతి దాకా స్కూల్ దగ్గరే ఐదో తరగతి నుంచి ఇ కో స్కూళ్ళు దూరం.
ఆరో తర్వాత ఆరో తరగతికి స్కూల్ మారరు.
ఆ.
ఆరో తరగతికి స్కూ కోల్ మారారు. స్కూల్ మారిన తర్వాత దూరం అయింది కావచ్చు సైకిల్ తీసుకొని వెళ్ళారు. మీ చెల్లి మీరు ఇద్దరు కలిసి ఎళ్ళలే వాళ్ళ లేపోతే ఎలా.
ఆ నేను ఒక్కదాన్ని వెళ్ళానండి ఫస్ట్ తర్వాత నేను మా చెల్లి ఇద్దరం కలిసి వెళ్ళా.
హ్మ్. నీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా వస్తారా ఇద్దరు కలిసి అందరు కలిసి వెళ్ళేవాళ్ళ ఉదయం పూట.
ఆ అవును తొమ్మిది ఇంటికి వెళ్ళే వాళ్ళం. తొమ్మిదిన్నరా అట్టా. లేట్ గా వెళ్తే టీచర్ గారు కొ. ఎవల్ నుంచో పెడుతారు.
మీ ఫ్రెండ్ ఉంది కదా ఆ అతని గురించి చెప్తామన్నారు. అదే వాళ్ళకి మొన్న. రీసెట్ గా అబ్బాయి కూడా పు. ట్టారు అని చెప్పారు వాళ్ళు ఆయన జాబ్ చేస్తా అన్నారు వేరే ఊర్లో పెద్ద సిటీలో చేస్తున్నారు అని చెప్పారు ఆ ఆం. అమ్మాయి గురి. చెప్తామన్నారు అమ్మాయి మీకు మంచి స్నేహితురాల అంటా కదా. ఉమ్ చిన్నప్పుడు ఇద్దరు ఒకే స్కూల్ వాళ్ళది మీ ఊరేనా.
కాదండి వాళ్ళది చింతలపూడి కాలేజీ లో చదువుకులే పెద్దయితే.
ఉహు. కాలేజీ లో పరిచయమా స్కూల్ లో పరిచయం లేదా మీకు.
స్కూల్లో పరిచయం ఉన్న వాళ్ళు మా ఊర్లోనే ఉన్నారు.
ఆ స్కూల్ మీ ఊరే కాబట్టి మీ ఊరే వాళ్ళే వచ్చే వాళ్ళ ఎక్కువ వేరే వా వాళ్ళు లేరా మీ ఫ్రెండ్స్.
ఉన్నారు కొంతమంది ఆ వాళ్ళు ఇంకో స్కూల్లో కాలేజీ లో చేరారు.
ఉహుమ్ ఇంకా స్కూల్ లైఫ్ ఎలా ఉండేది ఏమేమి సబ్జెక్టులు బాగా రాసేవాళ్ళు మీరు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం.
నాకు తెలుగు మ్య.
తెలుగుంటే ఇష్టమా.
సోషల్ ఉమ్
తెలుగు సోషల్ ఉమ్ లెక్కలే రాదాండి మీకు.
లెక్కలు వచ్చు.
లైట్ గా నా. ఫస్ట్గా వచా
లేలైట్
లైట్గా కిందీ హిందీ వచాండి
ఆ హిందీ కూడా వచ్చు
ఉమ్ సైన్స్
సైన్సు కూడా
ఇంగ్లీష్ వచ్చా ఫుల్ గా మాట్లాడతారా
ఉమ్ ఇంగ్లీష్ రాదు మెమ్ తెలుగు మ మీడియం ఎదుకు ఇంగ్లీష్ మీడియం చాదుకోలా
తెలుగు మీడియమా అదేంటే మొన్న ఇంగ్లీష్ అన్నారు మళ్ళీ ఇప్పుడు తెలుగు మళిపోయారా
ఫస్ట్ తెలుగు మీడియం తర్వాత ఇంగ్లీష్ మీడియం జోయిన్
ఫస్ట్ తెలుగు మీడియం తర్వాత ఇంగ్లీష్ మీడియం చెరారా టెన్త్ నుంచి ఇంగ్లీష్ మీడియ లేకపోతే టెన్త్ కూడా తెలు తర్వాత ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం
ఇంటర్నట్ంచి ఇంగ్లీస్
ఉహుమ్ టెన్త్ ఏ స్కూల్ మీది జెడ్పీ హై స్కూల్ కదా
అవును
ఉమ్ మీ టీచర్లు బాగా చెప్పేవారు క్లాసులు
ఉమ్ చెప్పేవాళ ఆ టైనికి కొంతమంది మారి చారు
అ చాల ఉహుమ్ టీచర్లు ఒకళ్ళు ఒసారి మారుతా ఉండేవాళ్ళం సంవత్సరాలు నండు సంవత్సరాలకి
ఆ
ఉమ్ మీది చదివివంది గవర్నమెంట్ స్కూలే కదండి
ఉమ్ అవునండి
ఉహు మీ నాన్నగారు ఏం పని చేస్తా ఉన్ టరు మీ నాన్న ఆమ్మ
వాళ్ళా వ్యవసాయం చేస్తారు
వ్యవసాయం చేస్తారా చాలా మంచిదండి వ్యవసాయం చేయటం రైతులు దేశాన్ని కాపాడే వెన్నముక రైతులు చాలా మంచి పని చేస్
ఇంకేం తెల్ చాలు అన్నం తిన్నారా
ఇంకా పన్ను నలభై ఏ కదా టైము
ఓ ఎప్పుడు ఎళ్తారు అన్నానికి
ఉమ్
హలో
మీరేం చేస్తారు ఉంటారు
హలో
ప్రస్తుతం ఏం చేస్తున్నారండి
ఏమి ఇంట్లోనే అండి
హలో
హలో
హలో హలో
హలో
హలో
హలో
హలో
హలో హలో కస హలో
హలో చెప్పండి ఏం చేస్తుంటారు దట్ చేశారా
ఆ హలో చెప్పండి ఏం చేయట్లేదండి అన్నం కుర వండి కూర్చున్నాం ఇప్పుడే
రా మీరు
ఆ హలో
సరే అండి ఇంకేంటి సంగతులు ఎలా ఉన్నారు
బాగానే ఉన్నా మీరు ఎలా ఉన్నారు
మీతో మాట్లాడం చాలా ఆనందంగా స్లీమ నంబరే
నాకు కూడా చానా
మ్ ఏం చేసారు ఇవళ్ళా లా లంచ్ లో పప్పు ఉండేర పప్పు ఆవకాయ ఓకే ఓకే ఇంకేంటండి మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది మేడం గారు ఈ చిన్నప్పటి సలహాలు సూచనలు అన్న నేను బాగా చ్చారు
ఆ చెప్
మ్ ఆందోళ చెందాల్సిన అవసరం లేదండి మీరు మాట్లాడుతా ఉంటే సరిపోయిద్ది, మీ నాన్నగారు ఫార్మర్ అన్నారు వ్యవసాయం చేస్తా అంటున్నారు వ్యవసాయం మేడం దేశానికి వెన్నముకుగా నిలబడతారు, మీ చెల్లి కూడా ఉన్నట్టుంది చెల్లి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారండి చెల్లి థర్డ్ ఇయర్ చదువుతుందా ఓకే థర్డ్ ఇయర్ అంటే ఇంకా వన్ ఇయర్ తర్వాత అయిపోయిద్ది కదా
హ అయిపోయి అండి
మ్ తర్వాత ఏం చేయాలి అనుకుంటున్నారు
చిన్న జాబ్ చేస్తుంది
మీ చెల్లె కూడా బాగా చదువుతోను అనుకుంటా
నాచెల్లె బాగా చదువుద్ది నాకన్నా ఇంగ్లీష్ ఎక్కువ అమ్మాయికి
మీ చెల్లె కాలేజ్ కి వెళ్ళారా
ఆ మ చెల్లి కలే
ఏ గ్రూప్ అండి ఈసీనా ఈసీ మంచి గ్రూప్ అండి, ఈసీఈ చేయటంలో చాలా మంది చాలా ఉన్నారు ఇప్పుడు ఈసీఈ చేయటం చాలా మంచిది, ఎందుకంటే జనరేషన్ మొత్తం ఈసీ మీదే డిపెండ్ అయ్య ఉంది, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉ చాలా మంచి సలహా తీసుకున్నారు చాలా మంచిగా గైడ్ చేశారు మీ చెల్లిని ఎవరు ఉ సరే అండి ఇంకేంటి విషయాలు
చెప్పండి ఇంకేంటి విషయాలు
బాయ్ అండి లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తానులేండి
ఓకే బాయ్ ధన్యవాదాలు